హలో నమస్కారం అండి
మస్కారమండి
బాగున్నారండి
మీరు
బాగున్నామండి ఖాళీగా ఉన్నారా అండి.
ఖాలిగానే ఉన్నామండి.
ఇంకేంటండి మీ ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉందండి.
ఆ చాలా ఎండగా సంబరం చేసినట్లు ఉంది అప్పుడే ఉగాదికి ఆ మీ వర్షం లేదు కానీ నైట్ వచ్చేలాగా అనిపిచ్చింది. కానీ ఏం రాలేదండి మీ దగ్గర
అంతే అండి మా ఇంటి దగ్గర అంతేనండి వర్షం లైట్ గా చినుకులు పడినాయి కానీ ఫుల్ గా అయితే వర్షం అయితే ఏం పడట్లేదు.
ఆ మాకు కూడా నైట్ అలాగే అనిపించింది వస్తుందేమ అనుకున్నాకము కానీ ఏమంతగా
ఉ అవునండి గాలి ఎక్కువగా వచ్చింది. సడన్గా
ఆ
ఉమ్ ఇంకేంటండి ఎండలు చాలా ఉన్నాయి కదండి ఈసారి
అవునండి అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం కొంచెం లెవెన్ అయతినే చాలు ఇప్పుడు లెవేన్ ఓ క్లాక్ ఎ ఎంత ఎండ్ ఎండ వస్తా ఉండు అసలు బయటికి ఎళ్ళాలలేమండి.
అవునండి బయటికి అవునండి మాయ మా మేము ఉన్న చుట్టూ కూడా అలాగే ఉంది ఎండలు అసలు చాలా పీక్స్ లో ఉన్నాయి అప్ ఇప్పుడే వేడి టెన్ లెవెన్ నుంచే చాలా ఇంకా వేడిగా అసలు బయటికి వెళ్ళలేమనీ లాగా ఉందండి పరిస్థితి తిన్
అవును
బయటికి ఏమైన్నా పనులు ఉన్నా వెళ్లాలన్నా మార్నింగ్ చూసుకోవాలి లేకపో కాకపోతే ఈవినింగ్ అంతే ఈ టైం అంతా చాలా ఎండలు అమ్మో బయట పనులు ఏసుకునే వాళ్ళు ఎట్లా చేసుకుంటారు ఏమో
ఆ అదే కదండి ఇంతెండలో ఎలా పని చేసుకుంటారు ఆఫ్టర్నూన్ ఉండే వాళ్ళు అసలు
అవునండి వాటర్ ఎన్ని తాగినా దాహమే తీరట్లేదండి అంత ఎండలు ఉన్నాయి.
మ్ మరి సమ్మర్ కదా ఫ్రిడ్జ్ వాటర్ ప్రివేట్ చేస్తారా పాట్ వాటర్
మేము పాటే అండి పాట్ పెట్టుకుంటాము ఫ్రిడ్జ్ లో వస్సలు తాగమండి నీళ్లు ఓన్లీ కుండలో పోసుకొని తాగుతాము.
ఆ మేమ్ కూడా అంతే అండి ఎండాకాలం వస్తే చాలు కుండ పెడతాం వాటర్ కోసం
అదే మంచిదండి నేచురల్ గా చల్లగా అయితాయి నీళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టిన తాగితే గొంతెంత నొప్పిచి నట్టుంటుందండి.
ఆ అదే అదికే మీము కూడా ఎక్కువ పాట్ వాటర్ లోనే తాతం అందరూ పాట్ వాటర్ ఎప్పుడు ఫ్రిడ్జ్ లో తాగారు. అసలు
అవునండి ఫ్రిడ్జ్ లో అంత మంచిది కాదులేండి హెల్త్ కి ఇట్లా కొంతమంది అయితే ఐస్ క్యూబ్ తీసుకుని కూడా తాగుత్ తరండి వాటర్ అలాగా అసలు తాగకూడదు.
అబ్బా అదే అసల్ చేయకూడదు ఫ్రిడ్జ్ వాటరే తగలేక పోతాం కొన్ని సార్లు నై చంట
లో తాగిన దాహం తీరవండి అవి అప్పటికి చల్లగా అనిపిస్తాయి కానీ మరి వెంటనే తప్పికైతాయి
ఆ అదే హట్ వాటర్ కొంచం టేస్ట్ కూడా అనిపి
అవునండి చాలా బాగా అనిపిస్తాయి అసలుకి
ఆ అప్పట్లో అయితే మొత్తం అంత స్పాట్లోనే చేసేవాళ్ళు భోజనాలు తినేది ఇప్పుడంత మారిపోయింది
ఇప్పుడంతా ఈజీ కుకింగ్ కాబట్టి కొంచెం అంతా స్టవ్ పైన కాబట్టి మామూలుగా యూస్ చేస్తాను అప్పట్లో ఇవి ఉండేవి కాబట్టి పోయి ఇవన్నీ
ఉ ఇప్పుడు కూడా అలాగ వచ్చేస్త ఆ మేము ఈ గ్యాసెస్ అన్ని రావడం లేదు సిలిండర్
అవునండి
బుకింగ్ ఐతున్నాయఅండి
అవునండి మేం బుక్ చేసాం కానీ మాకు రావట్లేదు గ్యాస్
అవును మేం కూడా బుక్ చేసి ఒక ఫోర్ డేస్ అయితంది
అవునండి సేమ్ మాది కూడా అంతే
ఆ
ఇంకేంటండి ఈ సమ్మర్లో ఫ్రూట్స్ బాగా తింటారా మీరు వాటర్ మిలన్ కానీ మ్యాంగోస్
ఆ మ్యాంగోస్ వస్తే మ్యాంగోస్ ఇంకా ఈ సీజనే కదండి చాలా బాగా తింటాం మ్యాంగోస్ అని ఇంకా వాటర్మిలన్ అనీ ఇ మంగోసే ప్రిఫర్ చేస్తాం మా ఇంట్లో ఖచ్చితంగా తేస్తూనే ఉంటారు సమ్మర్ అయిపోయే వారకు
అవునులే ఇంక అవి సమ్మర్ లో ఒక్కటే దొరూకుతాయి తాయి కాబట్టి మనం కూడా అసలుకి ఇంకా గంపలు గంపలు తెచ్చుకుంటాం మ్యాంగోస్ అంటే అందరికి ఇష్టం ఉంటాయి కాబట్టి మ్యాంగోస్ అను
ఆ